ఓ.
హలో
హలో అండి.
హలో అండి ఎలా ఉన్నారు.
బాగున్నార అండి..
బాగున్నానండి మీరు బాగున్నారా తిన్నారా అండి.
తిన్నామండి మీరు తిన్నారా అండి.
ఆ తిన్నామండి ఇప్పుడే మీరు తిన్నారా మీరేమి తిన్నారండి.
మేము పులిహోర తిన్నామండి మీరేం తిన్నారండి.
మేము ఈ రోజు ఏం తింటామండి ఆ ఉప్మా తిన్నామండి.
అవునండి.
హ అవును ఏం చేయ్యట్లేదండి ఖాళీగా ఉన్నామండి మాకేం పనులుంటాయండి. పీజీల వాళ్ళు వండితే తిండమేనండి మీరండి.
మే ఇంట్లో నబర్ అయి ఈ రోజు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేసుకోగలా టికెట్ చేద్దాం అనేతేంది.
అవునా మీరు కర్రీస్ కూడా చేస్తారా అండి.
అవునండి చేస్తాము.
ఎట్లా చేస్తారంండి మీ సైడు చికెను.
ఆ చెప్తాను చూడండి మీరు కూడా ఇంటికి వచ్చ.
ఖచ్చితంగా ట్రై చేస్తానండి మీరు చెప్పాక.
చేస్తరా చెప్తా చూడండి.
ఆ ఓకే అండి.
ఫస్ట్ వన్ కిలో బే బి ఇంట్లో వాళ్ళ. తెచ్చుకోండిఆ ఇట్లా వాళ్ల వ. చికెన్ తెచ్చుకోండి హాఫ్ కిలో ఆఫ్ కిలో కాకపోతే. ఫస్ట్ మంచిగా కట్ చేసుకోండి.
ఓకే.
హలో.
ఆ ఓకే అండి. హలో ఆ వినిపిస్తుందా అండి. హలో.
హలో.
ఆ వినిపిస్తుందా అండి.
హలో.
వినిపిస్తుందా అండి హలో
హలో అండి
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందా అండి
ఆ చెప్పండి వినిపిస్తుంది
ఆ అదే అండి ఫస్ టు మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కొంచెము ఒకె సరిపడ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కట్ ఆ వాటర్ తోక నీళన్ తో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి కడిగేసి
ఆ
పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మనకో గో చేసుకోడానికి వాటర్ హదర్స్ ఆ టమోటాలు పచ్చిమిర్చి ఎ ఆ అని అ ఎర్రగడ్డలు మంచిగా పక్కన తీసుకొనేసి అ వ అది కూడా కడిగేసి
ఓకే
కడిగేసిన తర్వాత కట్ చేసుకోండి మంచిగా చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
ఓకే అండి
ఒక బౌల్ తీసుకో ఒక కడియ తీసు
ఆ తీసుకొని
తీసుకున్న తర్వాత అందులేకి కొంచెం నూనే నూనే వేసి వేసి తర్వాత కొద్దిసేపు ఆ వేడి అయిన్ తర్వాత కొంచెం అ ఆవాలు వేసుకోండి
ఆ
దీనికి ముందు కో మసాలా మసాలా కావాలి కదా అండి మనకి
అవునండి
ఆ మసాలా తీసుకోండి
ఆ
ఆ వ మసాలా ఏమేమి కావాలంటే మా సైడ్ మేం కొబ్బరి వేసుకుంటామండి అంటే చిక్కగా రాడానికి మేం కొబ్బరి వేసుకుంటామండి
ది ఓ
ఆ కొబ్బేరి అల్లము తెల్లవాయిల్ అంటారు కదాండి ఆ తెల్లవాయల్ తీస్ కొండి మూడు తీసుకొనేసి మంచిగా మిక్స్ చేసుకోండి మిక్ మిక్ చర్ ఉంటే మిక్స్ చేసుకోండి లేదంటే దంచుకోన్ దంచుకుంటే మనకి టేస్ట్ వస్తాదండి ఆ దంచుకోండి మంచిగా మెత్తగా దంచేసుకోండి
ఆ
దంచుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో ఒక గిన్నెలో ఆ పక్కన పెట్టుకున్నారా ఇప్పుడు కడిగేసిన చికెన్ ఉంటది కదండి
అవునండి
ఆ అది గుడా మీ దగ్గరలోనే పెట్టుకోండి
ఓకే
పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని అందులో నూనె వేయ్యండి
ఆహ
నూనె వేసిన తర్వాత ఆ అది మంచిగా వేడయిన తర్వాత కొన్ని ఆవాలు ఎక్కువ అవసరం లేదండి అసలు కొన్న కొందరు వెయ్యరు ఆవాల
ఓకె
కున్న వాళ్ళు వేసుకోండి
ఆ
వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మనం ఆనియన్స్ మళ్లీ ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి టమోటాలు పచ్చిమిర్చి అవన్నీ అందులో వేసేయండి బాగా ఒక బ బ్రౌనీగా ఎర్రగా కొంచెం వచ్చేలాగా వేయించుకోండి
ఆ
వేయించుకున్న తర్వాత చికెన్ ఎయ్యండి
ఓకే అండి
చికెన్ కూడా మంచిగా వేగిన తర్వాత మసాలాలు ఇప్పుడు మనం దంచు న్నాం కదా దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా మంచిగా వేసేసి అందులో చికెన్నలో మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోండి అప్పుడు చికెన్కి కూడా మంచిగా పడుతుందండి
ఆ
ప పడిన తర్వాత మనకు మంచిగా స్మెల్ కూడా వస్తుంది
ఆ
ఆ స్మెల్ వచ్చిన తర్వాత కొంచెం మంచిగా వేయించండి బాగా మరిగించండి మరిగించిన తర్వాత కారం పొడి
ఆ
కొంచెం ధనియాల పొడి ఆ అది కూడా మిక్స్ చేయండి మిక్స్ చేసేసిన తర్వాత పసుపు కూడా కొంచెం వెయ్యాలండి వేస్తేనే మనకు కలర్ వస్తుంది కొంచెం
ఓకే
ఆ అవన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మంచిగా బాగా అవుతుంది కొన్ని వాటర్ వేసి దాని మీద ఏమైనా ప్లేట్ కానీ ఏమైనా పెట్టండి కాసేపు అలానే పెడితే ఆ అదేండి బాగా మరిగి చికెన్ కొంచెం మెత్తగా వస్తుందండి చికెన్ మెత్తగా వచ్చిన్ తర్వా ఆ ఉడికి పోయిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఒక ఉడుకుతుందా లేదా అనేసి లేదంటే ఉప్పు కారం పడిందా అలా చూసుకోండి ఆ చూస్ కుంటే ఓకే ఉడికింది అన్న తర్వాత దిన్ చేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేయండి
ఓకే
ఆ అంతే అండి చికెన్ చాలా ఈజీ అండి చేసుకోవడానికి
అవునండి మా దాంట్లో ఒక చిన్న అంతే అండి మేము కూడా చాలా వరకు అదే చేస్తాము కాకుంటే మీరు కొబ్బరి వేసారు కదండి మేము కొబ్బరి వెయ్యమండి అంతే
ఆహా ఆ ఆ అవునండి కొబ్బరి వేస్తే మేము కొంచెం గ్రేవీ టైప్ వస్తుందండి
ఓకే
ఉ
భలే ఉందండి మీరు చెప్తుంటేనే తినాలనిపిస్తుందండి ఈ రోజు చికెన్ని
అవునండి
ఆహా
మీకేం వంటలు రావ
నాకు వచ్చండి నేను నేను మీకు ఈసీగ చికెన్
ఆ
కారపొడి చెప్తానండి భలే ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కార అప్పుడు తీసుకెళ్ళండి మీ ఫ్రెండ్స్కి అలా ఇవ్వండి
ఆ ఆ చెప్పండి ఎలా చెయ్యాలో చెప్తే నే చేసుకొని వెళ్తానండి
ఆ అవునండి ఆ చికెన్ ఉంది కదండి మీకెంత కావాలో అం మీ మనకి ఎంత పొడి కావాలో అంత చికెన్ కొంచెం ఎక్కువే తీసుకోండి ఆ ఆ చికెన్ అంతా చిన్నలు చిన్నలుగా కట్ చేసుకొని మంచిగ ఒ రెండు సార్లు బాగ కడిగేసి ఆడ పెట్టేయండి ఒక్క చు క్ కూడ నీళ్ళు లేకుండా మనం ఓంపేసుకోవా లండి
ఆ ఓకే అండి
ఆ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టేసియండి
ఉహు
పక్కన పెట్టేసాక మనం ఒక పెనుము తెలుసా అండి మీకు కడాయి
ఆ ఆ తెలుసండి
ఆ దాన్ని తీసుకొని దాంట్లో కొన్ని ఆ దా ఇట్లో ఏం చేస్తారంటే ఆ కొంచెం నూనె పోయండి
ఆ ఓకే అండి
నూనె పోసిన తర్వాత ఎండుమిర్చి అండి బాగ ఎ ఎర్రంగా ఉండే కాయలు తీసుకోవాలండి
ఆఒకే అండి
ఆ ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి దాంట్లో జి కార వేయండి దాంట్లో ధనియాలు వేయండి ఆ బాగ ఏంచండి అంటే అవి మరి నల్లగ వచ్చేంత వరకు ఎంచకూడదు దోరగ అది బాగ ఎర్రగా ఉండేటప్పుడే దించేసుకోవాలండి
ఆ ఓకే అండి
అవి దించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి
ఉ ఒకే అండి
తర్వాత అదే నూనెలో నూనె కొంచెం ఎక్కువ వేసుకోలేండి
ఆ ఆ ఒకే అండి
ఆ ఆ నూనెలో కరివేపాకు ఉంది కదండి ఫ్రెష్గా మంచిగా కడిగి పె కొని వేసేసేయండి అది కూడ ఎక్కువ మ మరీ బొగ్ అయిపోకుండ ఉండికుండ లే అట్ల అవ్వగానే తీసివేయాలండి
ఓకే అండి
తర్వాత తెల్లబయలు బాగ ఎంచి పెట్టు ఉండాలండి అంటే చి తొక్క తీసి పెట్టుకో ఉండాలండి తెల్లపాయలకి
ఆ అవునండి
అవి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఏంచ్ చలండి ఆ తర్వా మళ్ళీ ఎరగట్లు కూడా మనం ఒక మూడు ఎరగట్ల వరకు బాగా ఆ సన్నం సన్నలుగా కట్ చేసుకో ఉండాలండి పొడవు పొడవుగా
అవున
వాటిలు కూడా అనూన్లో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన్ దాక ఏన్ చేసుకోవాలండి
ఆహ అండి
ఏంచేసుకొని ఇంకా ఒక ప్లేట్ ట్లోకి అన్ని ఒకొక్క ప్లేట్ లోకి తీస్ పెట్టేసుకున్న తర్వాత ఒ కం ఆన్న ఆ ఇప్ ఇప్పుడు ఆ బౌల్ ఉంది కదండి దాంట్లో నూనీ వేరే దాంట్లో పక్కన వేసుకోండి లేదా వేరే బౌల్ అన్న పెట్టుకోండి
ఆ సరే అండి
ఆ ఈ చికెన్ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇం గేమ్ నే వాటరు ఏం వేయకూడదండి
ఆ ఆ అండీ
ఆ ఉట్టిదే వేసేయ్యాలండి నూనె కూడా ఏమి వేయకూడదు ఉట్టిదే వేయ్యాలి దాని మీద
ఆ అండి
ఆ బాగా అంటే ఆ దాంట్లో కొంచెం నూలు నూ వాటర్ అలాగే స్టోరే అయ్ ఉంటుందండి ఆ వాటర్ పోయేంత వరకు బాగా ఏం చెయ్యాలండి
ఓకే అండి ఆహ
అది కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది మంచిగా అనిపిస్తుందండి ముక్క వాటరే లేకుండా అయిపోతుంది అప్పుడు మనం ఒక ప్లేట్ లోక్ తీసుకొని
ఆ ఆ అండి
ఆ కడాయిలోనే ఎక్కువ నూనె వెయ్యాలండి ఎందుకంటే ఆ చికెన్ అంతా మునగాలి బాగా బాగా వేయించాలి కాబట్టి ఎకూ నూనేసుకొని ఈ చికెన్ అంతా దాంట్లో వేసేసి బాగా గోల్డెన్ కలర్ కి మొక్క కొంచెం గట్టిగా వచ్చేంత వరకు ఏయించుకోవాలండి
అవునండి ఆ అంతే
ఆ ఏయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి
ఓకే ఓకే అండి
ఆ తర్వాత ఒక బౌ ఆ మిక్సీ గిన్నె తీసుకు కొని ఇవన్నీ ఉన్నాయి కదండి ప మీర్ ప్పకాయలు ఆ మళ్ళీ అదే కరివేపాకని వెల్లిపాయలు ఎర్రగడ్డలు ఇవన్నీ వేసేసియాలండి
మీరు
ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పేసి కొంచెం ఇంగువ అంటే ఇంగు పొడి ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు మంచి స్మెల్ కి
ఆ అవునండి
అది వేసుకొని ఇప్పుడు చికెన్ ఉంది కదండి దాన్ని బాగా చల్లారిన తర్వాత చిన్నలు చిన్నలుగా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఆ ఆ ఫ ఆడ పెట్టుకోని ఉండాలి ఫస్ట్ దీన్ని మిక్సీ చెసుకోవాలండి ఇవన్నీ
ఆ ఆ అవునండి
బాగా పొడిగా అయిపోతుంది పొడిగా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకోండి ఈ ము చికెన్ ముక్కలు చిన్నలు చిన్నగా కట్ చేసుకున్నాం గాదా దానిగూడా ఎసేసి మిక్సీ పట్టేసుకోవాలండి
ఓకే ఓకే అండి మో మెత్తగా లేదు కదాండి మెత్తగా లేకుండా పొడి పొడిగా
ఆ పొడి పొడిగా పొడి పొడిగా వచ్చేస్తుందండి మీరు ఎంత వడారిస్తే అంటే ఆ చికెన్ని ఆ నూనెలో తర్వాత అంత బాగా వడార్చే దాన్ని బట్టి ఉంటుందండి
ఆ ఆ ఆ అవును
బాగుంటుంది ట్రై చేయండి సరే అండి చాలా మంచి చి విషయాలు చెప్పారండి నేను మంచి వంటకాన్ని నేర్చుకున్నాను
మీరు కూడా అండి మంచిగా చెప్పారు ఇంట్లో ఉంటే ట్రై చేస్తానండి
ఓకే అండి ట్రై చెయండి ఉ
థ్యాంక్స్ అండి